హలో
ఊ చెపు
కట్ అయిపోయింది అనుకున్నా మోనిక ఏన్
లేదు ఉంది హూ ఓ ఇప్పుడన్న కరెంట్ ఉందా పోయింద
వచ్చిందిత అల్లి
హూ
ఇప్పుడు కూడా ముప్పైయ్యే ఉంది చార్జింగ్ ఫోన్ చార్జింగ్ బెడితే అదే కాదు ఉండ బుద్ధే గాదు
నైట్ అంత పెట్టు పడుకుంటవా
లేదేడ పొద్దున్నే లేచాక పెడతా
ఉహు ఓకే ఇంకా
చెప్పు
ఏం చెప్తా ఏంలే నువ్ దేనికన్నావ్ ఆ ఇప్పుడే
పిలిస్తావా పిలుచుకో
పిల్చను ఎవర్ని పిల్చను సీక్రెట్ ఖర్చు మిగిలాలి కదా క
పీనాసిదానా
ఊమ్ నేనె పిలిచాను మే నా పెళ్లి గురించి నాకు ఎన్నెన్నో ఆశలు ఉన్నయ్, ఆ ఆశలన్నీ ఎందుకు నిరాశ అవుతాయ్. అట్లా చేసుకోనచ నాకన్నా మా ఇంట్లో వాళ్ళకు త్రిబుల్ ఉన్నాయ్ సామి, నాకు అలా ఉండాలి ఇలా ఉండాలని. మా పిన్ని వాళ్ళు మా అమ్మ ఒకరే జిలో ఊహించుకుండారు హు నాకు అవంతా ఇన్నప్పుడూ ఆ అదే గదా అదే నాక్ భయం అయితుంది అయ్యో ఎట్లున్నానే అని చెప్పి ఊమ్ ఎవరికైనా ఉంటాయ్ వాళ్ళ మీద వాళ్ళళ్ పిల్లోల్ మీద మా అమ్మాయితే అట్లా అట్లివ్వాలి ఇట్లివ్వాలి అటు చెయ్యాలి ఇటు చేయ్యాలి అంటుంది నేనడ్డి ఇన్నీ ఇన్నట్టు గమ్మునైపోత ఊ
నాకు ఆ డ్రెస్ కొనాలనుంది అది చూస్తే స్టాక్ లో రావట్లా
ఏదీ ఒకసారి నాకు బెట్ట
స్కై బ్లూ లే నీకు చూపిచ్చా అది నువ్వు రెండు సేమ్ గా ఉన్నాయని చెప్పావ్ చూడు
నాగు చూపిచ్చావా
మే నేను ఒక డ్రెస్ వేసుకున్నాను మీ ఎప్పుడంటే స్కై బ్లూ వయిట్ వయిట్ చున్ని వయిట్ ప్యాట్ స్కై బ్లూ టాప్ అట్లాంటిది ఇంకోటి నచ్చింది
ఆ
కానీ కొంచెం లైట్ కలర్ అది నాకు ఇష్టం ఆ కలర్ నాకు ఎన్ని రోజుల నుంచి కొనాలి కానీ అది ఔట్ ఆఫ్ స్టాక్
నాకు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉండది ఈ రోజు వచ్చింది ఇంకా రేపు వస్తుంది నా దగ్గరకి
ఉమ్
ఉమ్ ఏందో వాళ్ళ సరౌండింగ్స్ బాగాలేదంట గైస్ ఏం మే ఆటా నవ్వుతావ్ స్పీకర్ ఏం అన ఆన్ చేసినావా ఏమే
లేదు మే
పోనీలే బతికిచావ్
ఉమ్ ఇదేంది ఆవసవే చున్నీలు కూడా రెండు వందలు మూడు వందలు
అవునా బయట కొనుక్కోచున్నీలు ఎందుకు దాంట్లో చూస్తావు
నాకు చున్ని ఇష్టం మే ఒక కలర్ది అందుకే చూస్తానా ఆవాస ప్రోడక్ట్స్ చూస్తాన్న ఆఫర్ అంటే బుక్ చేద్దాం అని
ఉహ ఓకే ఓకే
మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది వైషు రెండు మునక్కాయలు పిలిచి అందరు నాకత్ నాకు ఎతుకు రా ఇద్దరు సరిపోయారు ఎక్కువ
హ నాకు బ్యాంగిల్స్ బాగా నచ్చుతున్నాయి ఈ మధ్య బ్రేస్లెట్స్ లాగా ఉంటాయి కదా ఏ ఆపు అవి కాదు బ్రేస్లైట్స్ లా ఉంటాయి కదా
నాకు నచ్చవు మౌనిక అట్లాటివి ఎందుకో
ఎందుకు అవే క్లాగ్గా కనిపిస్తాం టేస్ట్ ఉండాలమే గొర్రీ
నా చేయికి సెట్ అవ్వవు నేను చాలా సార్లు ట్రై చేశా
యని నుంచి ట్రై చేసావు
వేసుకుంటా కదా నీళ్ళ తెచ్చుకుంటుంది నీళ్ళ అవన్నీ ఎక్కేస్తా నా సెట్ అయితే ఎతుకొచ్చేస్తా లేకపోతే ఆపప మీంటా
ఉహు
నావన్నీ ఆ పాప ఎత్తుకుపోతుంది ఆ పాపవి అన్ని నేను తెచ్చుకుంట
మంది మనకి ఎప్పుడు నచ్చంది ఎప్పుడు నచ్చదు
హ
సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లో బెంగళూర్లో సిలిండర్ లేవు
యా పీజీలు కూడా మూసేస్తూ సార్ రెస్టోరెంట్లు కూడా మూసేసారు ఫుల్ బెంగుళూరు మొత్తం
కట్ల పొయలు తెచుకోవాల్సిందే ఆ కట్లో లేన్ని చెప్తారు ఆ టౌన్లలో అడవులు అంత నరికేసిన అసలు
సిలిండర్ కూడా మా అమ్మ వాళ్ళు ఈ రోజు ఎపిచ్చుకొచ్చారంట నా తమ్ముడు సిలిండర్ బుక్ చేద్దామని పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నారు డబుల్ సిలిండర్ ఉంది లే ఇంట్లో
ఆ
బుక్ అవ్వట్లేదంట అక్కడంతా మూసేశారు
అవునవ్వడం లేదు చెప్పిన అనడు మా డాడీ కూడా ఇప్పుడు కావడం లేదని చెప్పి అది కూడా లిమిటెడే అవుతున్నాయంట బెంగళూరు హైదరాబాద్ అమ్మా ఇప్పుడు
బ్యాంగ్లూరు హైదరాబాదు చెై చెన్నై ఓ ఆ చెన్నై
వాలు వాలు కొట్టుకొని చచ్చి మనమేం చేసినాం నాకు అర్ధం కాల
మన సైడ్ ఇంగ ఇక్కడ కుత్తూరులో అసలు టాకే లేదు
ఏంది
మూసేసారు
అంటే ఇది చిన్నది కదా కాబట్టి తెలియదు మూచేతే మాకు పెట్టే కొంచెం కొంచెం అన్నానికి ఆ కొంచెం అన్నం కూడా బెటర్ ఏమో అని భయమేస్తందమి నువ్వు నవ్వమాకా
ఆ కొంచెం కూడా అన్నం పెట్టరంటే నవ్వోస్తాంది
ఆ మా వోళ్ళు రెండు ముక్కలు మూడు ముక్కలు ఇంతకు ఇంతకు మించి పెట్టేలే ముందే మేలు మంచిగా పెడతాన్నారు నాకేమనిపిస్తది ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఇట్లాటపుడు ఎల్పిజీ షార్టేజ్ అలట్ హాస్టల్స్ అట్ ఆప్ ప్రేషన్స్ కట్ల పొయలు పెట్టుకునేది మేలు కానీ కట్లు అమ్మే వాళ్ళ అయితే రేంజ్ ఒక రేంజ్ల చెప్పచ్చు రేట్లు
నా ఊర్లో మా అమ్ మా అమ్మమ్మ ఎన్ని ఏరుకొచ్చి ఇంటి దగ్గర వేసింటుంది తెలుస
మీ అమ్మమ్మని అంగిడి పెట్టే మను ఇప్పుడు బాగా సెట్ అయితంది
మా ఊర్లో అందరూ అట్లే ఉంటారు అన్నట్టు ఎవరు కొండ్రు
అవునా బైట బెంగళూరుకి ఎల్ అమ్మితే ఇంకా పుల్లు ఉంటయ్
ఊహు
బాగుంటుందా మీ ఊరు
ఊ బాగుంటుది నువ్వు ఇక్క రావచ్చు కదా ఈసారి బెంగళూరు కెళ్ళినప్పుడు పోత్ ఈ బావతో పాటు బెంగళూరు కో గవి అపుడు
వచ్చిన మేం మేమిద్దరం కలిసి బెంగళూరు కు రాము కాని హైదరాబాద్కి పోవచ్చు మేబి
మీ ఇద్దరు కర్నూరామీ
నేన్ వస్తాలే ఊ ఎప్పుడు పడుకుంటావ్
అదే నిద్రవస్తంది జోగికి ఫోన్ చేయాలి
ఊ కట్ చేసి ఇంక పడుకుంటావా
ఆ నువ్వు నాకు రేపు చేదువు
ఊ నాకూడా కళ్ళు మూసుకపోతున్నాయి మే నిద్రోస్తాంది సామి
ఆ మూవి చూద్దామను కానీ చూడను
టైమ్ అయింది అనుకో
ఆహ్
మ్ చప్పు తిరుపతిలో బిగ్గెస్ట్ ఎగ్జిమిషన్ అంటా
ఎ పుత్తూర్ లో కూడా ఎదో పెడతఅన్నార్ అమ్మా
ఏంది
ఏమో రెడీ చేస్తాను ఆ
ఆహా ఆ జాత్రేనా మనం ముందు ఉన్న అప్పుడు చేసింది సంవత్సరంమ్ సంవత్సరంమ్ కదా ఉంది దే అదే జాత్ర ఉంట అది లే
ఆ
అయినా మొన్న మొన్నే కదా చేసినట్టు ఉంది
వాళ్ అంతే తమిళనాడు వాళ్ళు ఎక్కువ చేస్తారు పూజలు జ
అదే తెలుసులే వాళ్ళు భక్తి ఎక్కువ ఉమ్ నాకు డ్రస్సులు బాగా నచ్చుతుఉన్నాయి కానీ డబ్బుల్ లేవు
కొందు కొందు ఒక వారం రెండు వారాలు వేయి ట్ చేయి
ఆ అంత లేదు నేనేమ్ కొన్ లేదు అప్పుడు కూడా నేను కొన్ న్నూ కొనిస్తా
నేన్ కూడా అంతే నా తమ్మును కొన్ పిత్తారు
అదే నేన్ చేసేది కూడా హ ఉండేటి సాలే వాళ్ళకి లేవు కదా పాపం వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎప్పుడు కొనుక్కునే ది లేదు
అబ్బాయిల్ చాలా తక్కువుగా ఉంటారు బస్లో
ఉమ్ అమ్మా హ హ ఏంద్ మే ఇయర్ బర్డ్స్ పెట్కోమంటు ఉన్నావ్ యాడ ఫోన్ వస్తే మళ్ళీ లేచ్ వచ్ పెట్టుకోవాల అని చెప్పి బస్సు పెట్టుకో పడ్ తుఉంది
నేన్ కూడా అందే బట్స్ పెట్టుకుంఉట్లే ఎంది పొద్దు పొద్దున్నే చూస్తే ఆడ్ అవుతాయి. రెండు ముగురు పెట్
ఓ గ్లాస్ ఎ ఆ సోల్ బ్లాస్ట్ అయితే ఏమ్ చేస్తారు
టైమ్ అయింది చూసుకో ఫస్ట్ నువ్వు మళ్ళీ అన్ని బ్లాస్ట్ స్ట్ అయితే ఆ